హలో బాగున్నారా ఆ బాన్నా. తిన్నారా అండి
తిన్నామండి మీరు తిన్నారా
స్తున్నారు
ఏం చేయట్లేదండి డాబా పైన కూర్చున్నాము
హ్మ్ హు ఇంకా అండిఎం కూర చేసారు
మాది ఇవాళ పప్పండి హలో హలో
ఏం కూరండి
పప్పండి
అప్పా మీరే చేస్తారా వంట
లేదండి మా అమ్మా ఏసింది మీరేం తిన్నారండి మీరేం కూర
నేను ఈరోజు చేపల కూర తిన్నానండి
ఆహా మీరేం చేస్తున్నారండి
మేమ లేదండి ఖాళీ చల్లగాలికి పైకొచ్చాము
అవునా మీక అక్కడ వర్షం పడుతుందా అండి
నిన్న పడ్డదండి ఈ రోజ ఏం లేదు
అవునా మాకు నిన్న వడ్డదండి ఈ వాళ్ళ ఏం లేదో
కాని సినిమాలు చూస్తార మీరు
ఆ చూస్తామండి మీరు
చూస్తామండి ఏం సినిమాలు చూస్తారు ఎక్కువ అంటే మీకు ఇష్టమైన సినిమా అట్లే ఏంటిది
నేను ఎక్కువ డ్రామాలు చూస్తానండి
డి
కొరియన్ డ్రామాలాండి
ఉహు అవునా
ఊ హు
కానీ సీరియల్స్ నాటకాలు చూస్తారా
నాటిగలు చూడను అండి
చూడదా ఎప్పుడైనా గుళ్ళకి గాని జాతరకు ని వెళ్లారా అండి
ఆ వెళ్తానే ఉంటామండి గుళ్ళకి
ఇవన్న జాత్రకి ఎళ్లారా ఎప్పుడేనా
జాతర అంటే తిరునళ్కి వెళ్తామండి
అవునా ఆహా మంచిగా ఉహు తిరుపతి వెళ్లారా ఎప్పుడైనా
ఆ వెళ్తానే ఉంటామండి తిరుపతి ఎప్పుడో ఒకసారి
ఇంకా ఏం గుళ్ళకి ఏమేమి గుళ్ళకి వెళ్ళారండి ఇప్పటి దాకా పెద్ద పెద్ద గుళ్ళకి
తిరుపతికి ఎళ్ళామండి శ్రీకాల హస్తి కాన్ పాాకం
ఆ
యాదగిరి గుట్ట
ఆ హా ఎట్లా అని కుటుంబ సభ్యులతో వెళ్లారా స్నేహితులతో వెళ్లారా
కుటుంబంతో అండి
అవునా అండి మీరు ఏం పండగ ఏమేమి పండుగలు చేసుకుంటారండి
తెలుగు పండగలు అన్నీ చేసుకుంటామండి
అవునా మీకు ఇష్టమైన పండుగ అండి
అట్లా ఏం లేదండి అన్ని చెప్పుకుంటాం
అన్ని చేసుకుంటారా రంగు ఏం రంగు మాకు ఇంకా అండి
చెప్పాలండి మీరే
ఏం చేస్తుంటారంండి
నేను చదువుకుంటున్నానండి.
ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారంండి
ఇంట్లో అందరు ఉంటామండి
అందరూ ఉంటారా ఇంకా అండి
చెప్ ప్పాలండి
మీకు ఇష్టమైన సినిమా ఏంటండి అ సినిమా డ్రామాలు చూస్తా ఉన్నారు కదా దాము
అ
ఏమ ఏ రీసెంట్గా మొ ఏం జాతరకి వెళ్ళారంండి రీసెంట్గా
జాతర ఏం లేదండి రీసెంట్ యాతరలో ఏం జరగలేదు కదా
హ తిరునాల్కి ఎళ్లారా.
ఉహ లేదండి
ఏళ్లలేదా
అ
ఏమేమి ్రామాలు చూస్తారంండి
అన్నీ చూస్తామండి
ఇంకా అండి
చెప్పాలండి
మీరు మ్యాచ్ చూస్తారాండి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా ఇప్పుడు
నాకు అసలు అలవాటులేదు బట్ మొన్నటి నుంచి చూస్త వస్తున్నానండి
ఆయన ఏ టీమ్ చూస్తారంండి అంటే ఏ టీమ్ అంటే
ఎస్ఆర్ హెచ్ ఆర్ఆర్ ఆర్ేటప్పుడు చూసామండి ఆర్సిబి అను జిటి ఆడేటప్పుడు ూ సమడి
ఆ అంటే మీక ఏమి ఇష్టం అండి ఏ టీం ఇష్టం
ఆర్సిబి అండి
ఆర్సిబి ఏనా ఉ మాకు కూడా ఆర్సిబియే అండి
ఆహ్మ్
అంటే మా ఇష్టమైన ప్లేయర్ ఎవరనా ఉన్నారాండి
విరాట్ పలి
విరాట్ కోహ్లీ యేనా అంటే తెలుసా అండి క్రె క్రికెట్ గురించి మామూలుగా చూడటం స్టార్ట్ చేశారా
అసలు నేను కలవట్లేదం మొటించే చూడటం స్టార్ట్ చేశాను అంత ఏం తెలియదు స అవి బట్ కొంచెం కొంచెం తెలుసు
ఆహా ఇంకా అండి ఏది ఏ గేమ్ ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు
ఆర్సిబి అండి
అవునా ఎందుకండి అంటే ఆర్ఆర్ లో ప్లేయర్ బాగున్నాడుగా
ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కాండి ఆర్సీబీలో
అదే నిజమేనండి ఇంకా అండి ఒక్క మీరు ఒక్కర్లేనా ఎవరైనా ఉన్నారా ఇంకా
నే ఒక్కదాన్నే అండి
అవునా ఇంకా అండి మీ దగ్గర ఎండలు బాగున్నాయా అండి
ఆ ఎండకాలం కదా అండి ఎండలు బానే ఉంటాయి
హు అదేలేండి ఇక్కడ కూడా బాగా ఎండలు ఉన్నాయి అసలు ఉండలేకపోతేన్నాం బాగఉబ్బరిస్తుంది
ఉ
హూ ఇంకా మరి మొత్తం ఈ సమ్మర్ హాలిడే సమ్మర్ సేలవ్వులో ఏం చేసారండి
ఈ సెలవులు ఏమి లేవ్వండి నే హాస్పిటల్ వర్క్ చేస్తాను పని చేేస్తాను అవునా అండి
ఎట్లా అంతా బానే ఉంటుందా మరి
ఆ బానే ఉంటుందండి
తే మీకు
లీవ్ పెట్టుకుంటేనే అండి
అవునా ఎట్లండి రోజు వెళ్లొస్తారా
ఆ అంటే ఖమ్మంలోనే ఉంటానండి ఖమ్మంలోనే చేస్తాను
అవునా
ఉఊల్ంట ఇ
పెళ్ళయిందా అండి
లేదండి ఆ అయిందండి అయింది
అవునా ఎంతమంది పిల్లలండి
ఇద్దరండి
ఏం చేస్తుంటారు చిన్నపిల్లలా
అవునండి
ఉ మరి సెలవులకి ఎటు ఎళ్ళలేదా అండి పిల్లలు
ఆహా లేదండి ఎటు వెళ్ళలేదు
అవునా మరి మార్నింగ్ అంతా ఏం చేస్తారండి పొద్దునంతా
రెష్ట్ తీసుకుంటానండి
ఆ ఇ ఇంకా సాయంత్రం వంట ఏంటండి మరి సాయంత్రం వంట ఏం చేస్తారు
ఏమో అండి ఇంకా ఏం అనుకోలేదు మీరేం అనుకుంటున్నారు మీరేం చేస్తున్నారు మీకు పెళ్లి అయిందా పిల్లలు ఉన్నారా
నాకేం ఇంకా పెళ్లిి కాలేదండి వంట నేన్ జెయ్యను నాకు వంట రాదు. మా అమ్మోళ్ళు చేస్తే బా తిని కూర్చుంట తింటం వచ్చండి బా తింటాను ఏం వదలకుండా తింటాను ఆ
బక్క గుంటారా లావు గుంట్ టరా
జీ రస్ ఏదండి
అయ్యో తినిపి చ్చుండే వాళ్ళు జీరో సైజ్ ఉండరే
హ్మ్మ్
తిని గుచ్చునే వాల్ జీరో సైజుండరే
అంటే తిని కూర్చున్న గుడా బాగా వాకింగ్ చేస్తాన్లేండి. ఎక్సర్సైజ్ చేస్తేను వాకింగ్ చేస్తాను అన్ని కే అంటే జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నా
అవునా
మ్మ్ బక్కగా ఉంటా
మరి పోటీల్ జెయ్ పోయారా అండి పోటీలో పాల్గొనక పోయారా
అన్కున్నా గాని మళ్ళీ వేరే వాళ్ళకెందుకులే నేన్ పోటీకెళ్తే నేనే గెలుస్తా అన్ చెప్పి ఎళ్ళట్లేదు.
అయ్యో అయ్యయ్ యో
మ్మ్ మల్లెట్లగో నేనే గెలుస్ సరే ఎందుకులే మళ్ళీ పో కోర్టులోకెళ్ళడం అని
మ్మ్
ఇంకా అండి
చెప్పాలండి
తిన్నారా అండి
తినాలండి
మ్మ్ హు పొద్దునేం టిఫన్ చేశారండి
పొద్దున ఓట్స్ తిన్నా అండి
మ్మ్ మ్ అంటే అన్నందిన్రా అండి టిఫెనేం జేయర్ ద
ఆ అప్పుడప్పుడు తింటానండి
మ్మ్ హు అంటే మీరే జేస్కోన్ తినాల్నా
అవునండి రూమ్ లో ఉంటాం మేం మేమే జేస్కోన్ తింట్
మ్మ్ హు ఈ పిల్లలండి మరి
పిల్లలు మా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారండి
పిల్లల్ని
అవునండి
ఊ హూ ఇంకా అండి
ఏంటండి ఆ ఎలా వస్తూ ఉంటా అండి
ఊ హూ ఎప్పుడెప్పుడు అండి హలో హలో
హలో
ఆ చెప్పండి చెప్పండి పిల్లల వి ఆ పిల్లలు ఎంత వయస్తు ఉంటారండి పిల్లలకి
చిన్నపిిల్లలండి నా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు
అవునా చిన్న చిన్న పిల్లలు అయి తే మీరు ఉంటారండి మీరు లేకుండా
ఆ ఉంటారండి
హూ హు అమ్మ వాళ్ళే చూసుకుంటారంటారు అయితే
అవునండి
ఊ హూ తిన్నారా అండి
ఇందాకలే చెప్పాను గా అండి తినలే అని ఈ పత్ వర్ ప్పుడుదా అండి
అంటే లేదండి అంటే తిన్నారో లేదో అని కొంచెం కన్సన్ ఎక్కువ అనమాట అట్లా
ఎలా ఉన్నా అని అడగాలి గాని
అంటే ఉంటాదిలేండి సరే అండి మరి మళ్ళీ చూస్తాను
సరే అండి